వినిపిస్తుంద అండి
నమస్కారం
నమస్కారం ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరెలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊర్కె ఉన్నాం మీరు
ఊరికే ఉన్నామండి అవునండి మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది ఏం ఆ మాకు కొంచం చెప్పగలరా మీరు ఏమైనా మీ కాలేజ్ లైఫ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి
ఆ అండి చెప్తా డేస్ లో అయితే మేము వచ్చేసి ఆ క్స్ సెవెన్ టు ఎయిట్ మెంబర్ ఫ్రెడ్స్ ఉండ వాళ్ళండి డైలీ కాలేజ్ అయిపోయిన మధ్యాహ్నానికి మళ్ళీ నేనైతే ఎన్సిసికి వెళ్ళలేదాన్నిండి ఓకేనా ఎన్సిసి వచ్చే స టూ టూఫ ఫోర్ వర్కస ఉండేదండి అలానే మళ్ళీ ఫోర్ టూ ఎయిట్ వరకు ఎయిట్ సెవెన్ థర్టీ వరకు స్పోర్ట్స్ క వెళ్ళలేదాన్ని అండి బస్ స్కెట్ బాల్ గేమ్స్ కి అక్కడ అయితే మా ఫ్రెండ్స్ అయ్యో
బిజీ బిజీ స్కెడ్యూల్ ఉన్నట్టుంది అండి కాలేజ్ లైఫ్ లో ఎన్సిసి అంటే చాలా మంచిది కదండి ఒక అమ్మాయి ఎన్సిసి లో జాయిన్ అయిందండి అంటే ఎంత గర్వకరమైన విషయం అండి అది అసలు
అవునండి ఎందుక
ఆ క్యాంప్స్ వెళ్ళి పార్టిసిపేట్సవాళ్ళండి అక్కడ ఏేమి యాటివిటీస్ చేసేవాళ్ళండి
అ అక్కడ క్యాంప్స్ కి మేము మాకు సపరేట్ టెంట్స్ అని వేసి ఇచ్చేవాళ్ళండి ఓకేనా ట్రైనర్స్ అక్కడ టెంట్స్ లో ఉండే వాళ్ళము ఓకే ఎర్లీ మార్నింగ్ే లేపే కావాలండి మమ్మల్ని అతే అయితే ఫోర్ ఓ క్లాక్ వె తెలిసేసి జాగింగ్స్ ఎక్సర్సైజ్ తోటలోకి వెళ్ళిపోయే వాళ్ళం అండి మేము అక్కడ ఆ మళ్ళీ ఆయిన తర్వాత సెవెన్ వరక్ చేేవాళ్ళం సెవెన్ కి మళ్ళ రిటర్న్ వచ్చే ఫ్రెష్ప్ వసి టిఫిన్ తినేవాల్లము మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అండి ఎన్సిసి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుది ఆ మళ్ళీ ఫైరింగ్ ఓ ట్వల్ ఓ క్లాక్ ఫైరింగ్ నేర్పిస్తుంది
ఓ ఫైరింగ్ఉందా అండి మీకు అక్కడ
ఫైవ్ బుల్లెట్స్ ఇస్తారండి సో మిడిల్కి దానికియా అవార్డ్ కూడా ఇస్తారండి, సో ఎవరైతే ఫైవ్ బుల్లెట్సు అవ్ సెంటర్కి షూట్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ షూటర్ అవార్డు ఇస్త్
ఓ యో మీకేమైనా రవ్ చ్చిందా అండి
ఆ నా వొచ్చేసి నాకు త త్రీ బుల్లెట్సే ఆ బోర్డ్ కి పడండి ఇంకా టూ బుల్లెటుసు ఎందుకంటే స్టార్టింగ్ కదాండి ఓన్లీ ఒక టైమ్సే ఒకట్ టైమే చేపిస్తారండి టూ టూ టైమ్స్ చేపిరు ఒక ఓక్ క్కడ క్యాంప్ లో వన్ టైమ్ ఫైవ్ బులెట్ సో
ఓ